బాగున్నావా
బాగునా నవ్వు బాగున్నావా వదిన
ఏ ఏం లేదు కాలి టీవీ చూస్తూ నువ్వు
నేను లేదు పని చేసుకున్నా పడుకున్నా
అ అవునా తిన్నారా
ఆ వంట చేయలేదు ఇంకా ఎన్నా ఎవరు మీ అన్న కీ నాట్ కుడిచ్చరంట
ఓహో
అది తెస్తా అని తెచ్చిండు అక్కడ ఆగం ఆగం చెస్తాంది
మాకు లేదా మరి
ఉంది మీ అందరికి ఉంటది
మెము వస్తెనేనా మాకు బాక్స్ అట్లు పెట్టి పంపియాలి
బాక్స్ లో పెట్టిద్దాం కనీసం నువ్వు అక్కడ ఇక్కడ ఉండే ఊర్లో కూడా కాదు కదా అక్కడ కదరా
రావాలి కదా మా కోసం
వాస్తు మీకోసం వచ్చే టైం రావాలని కోరుకుంటున్న మేం కూడా మ్ అందరు బాగుండరు అత్తమ్మ మామయ్య
ఆ మంచినె ఉన్నారు ఏం చేస్తుంది మా కోడల్ పిల్ల
మీ కోడల్ పిల్ల అక్కడ ఉంది
ఆడ్ ఓ తీసుకురాలేదా ఇం కా
తీసుకురాలే ఇగో ఇవ్వాళ నే వస్తదంట
అవునా మ్ అవునా పంపిస్తారా స్కూల్ కి
అ
స్కూల్ కు పంపిస్తారా ఇంగా
ఇప్పుడు తీస్కోర్ కదా ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతది
అవునా దానికయితే మ స్త్ మాటలు వస్తున్నాయి
ఫుల్ మాటలు వస్తాయి అసలు కు ఆమెకు ఉన్న తెలివి మాటలు ఎవ్వరికీ ఉండనె ఉండదు నిన్న మ్
నిన్ నీ ఊరికి వచ్చినప్పుడు చూడాలి ఎంత చక్కచక్క మంచిగా మాట్లాడుతుంది.
అవునా నిన్న వీడియో కాల్ చెస్ స్తే కూడా ఫుల్ ఆసలుకి ఏడతాంది నన్ను చూసి నేను ఓత్త అమ్మా నేను త్త తీసుకోబో డా అమ్మ మా ఒకటే ఏడుచంది ఇగా
ఉహ్మ్ నన్నీ చూసి అత్తొచ్చినవా అనీ ఊర్ కోస్తుంది
ఏమం తన్ని
వచ్చింది అనుకుంటు ఊరికోస్తుంది ఆ పోయినప్పుడు ఆళ్ళ అట్నే ఊరికి వస్తారు చిన్నప్పుడు అట్లా రాపోయేది పెద్దగా అయితంటే బానే వస్తుంది ఇంకా ఉహ్ బాబా
ఆ అది కాయ కోయడానికి తీసుకబోతారు దాన్ని
ఆహా
అంత గలీజ్ ఆగంమాగం జేసిందయ్య అంతా కడగాలి ఈగ ఇప్పుడూ
అంతేనా హు ఉన్నాడా అన్నయ్య
అది కోయడానికి తీసుకొనీ పోతండు వేరే దగ్గర కో స్తారట
ఆహా ఇంకేంటి విష విశేషాలూ
ఇంకా అంటే ఇగ బట్టలు కావాలట ఆయనకు నాటుగోళ్లకు రకరకాల కోరికలు కొరతాళ్ళు మీ అన్నకి బలే ఇయ్యాలిగా
విస్తా అన్నయ్యకయితే రే పుడు
ఉహ్మ్ ఇప్పుడు అది చెయ్యాలిగా అందుకని ఇంక అన్నం ఏం వండలే
ఆహా టిఫిన్ కూడా వేయలేదా
టిఫిన్ చేయలే టీ తాగిన టీ కోసిన ఆయనకు నేను పాలయన
అవునా
ఆ
ఆ ఇప్పుడు అది వండే వారికి ఏం లేదు
ఎం లేదు ఆ ఇప్పుడు నుంచి పిండి తీసుకుారా పిడి తీసు ఇరా ఫస్ట్ ఊళ్ళకి పోతున్నాడు కదా పోయేటప్పుడే పిండి తీసుకొచ్చి ఇచ్చిపోయి పాటికిేను రొట్టలు చేద్దును అత్తయ్య నేను వండితే అయిపోయే ఓ మేందేనంటా నేని అనుగుతున్నాడు
ఆ ఇప్పుడు వేసుకోవాలి అన్నీ ఒకసారి అంటే ఆగం ఆగమా అయతుది
ఆ పక్కన దుకాణం ఉంది కానీ ఇం వాళ్ళకుందు ఇకు కొంచెం డిస్క గుడ వచ్చింది
ఆ
వరి మీర ఎక్కువ ఇష్ట నాకు ఫోమ్ వచ్చింది మీ అన్నం తిడితే ఆయననందు తితే అని నేను ఇంకా ఎక్కువ ద మళ నేను మనని ఇట్లా వదుప్పుడు మీీ జిట్ నేను ఇట్ల వ ఫస్ట్ అదకా నండి
అవును ఉన్న
ఉ సప్పుడక ఊసుుందిగా తెచ్చినప్పుడే చేస్తా ఈవినింగ్ వ పద ఇది పను అద నాకు కాకపోతే మే అల్లుడు వండుకున్నప్పుడు చేతే తొందర అయిపో బా
ఉ పనుకోడేము ఇప్పుడిగా
పండుకున్నాడు ఇప్పుడే వండుకుంటాడు ఇంకా కస్ సెపయితే ఎత్కి పండుకోడిక పడుకుంటాడు ఇక ఆయనే చిన్న పిల్లాడు కదా ఒక రెండు గంటల మేలుకతోటి ఉంటే నాలుగు గంటలు పడుకుంటాడు
అంతేనా మా ఇంకొక అక్క ఉంటది వాళ్ళ కూతురు అయితే అబ్బా అసలు వండుకోదు వండుకనియదు ఆ
ఎన్ని సంవత్సరాలు
అమెకా ఉంటాయి ఇప్పుడోకా పాప కుుట్టి అయిపోయింది వన్ ఇయర్ అయితుంది
సంవత్సరమైంది హలో అయితే ఇప్పుడు సిక్స్ ఆరు నెలల పిల్లని అండి సంవత్సరం పిల్లల దాకా ఇట్లుంటది. నాలుగు గంటల పడు మూడు నాలుగు గంటలు లేతారు ఇగ ఇంతకు ముందు ఇపుడు ఈ స ఫైవ్ మంత్స్ లోనే ఏమో నాలుగు గంటల పండుకుంటే రెండు గంటలుకి లేతారు ఇక సంవత్సరం వచ్చింది అనుకో గే ఎట్లుంటారో తెలుస ఇప్పుడు మా మీ కోడలు పొద్దున లే ఇది ఇడ్లీ ఎన్నయిద న అయితే తిని పిత్త తినిపచ్చినానంక మళ్ళీ కష్టపడు పాల్ద పిత్త అప్పటికి తొమ్మిది తొమ్మిదిన్నర అయితది
హ
ఇక పదింటి వరకు క్లోజ్గా పడుకుంటది.
అంతెయిగా
ఇలా పదింటి వరకు పడుకుంటది. ఇక పన్నెండు పన్నెండున్నర ఒక్కొక్కసారి రెండింటికి లేతది. ఆ మధ్యాహ్నం రెండుంటికి లేతది మధ్యాహ్నం ఒకసారి ఇ వెలనే పాల పట్టిత
ఆ
ఆ మ ఎం పిల్లలు ఎంత ఎక్కువ పడుకుంటే అంత బలంగా ఉత్సాహంగా ఉంటారు తెలుసా అందరగిన్స బడు కు ఇం చె పడుకుందిని లేప లేపి తిన కదా ఆ లేతే వాళ్ళ ఆడడు ఒక్కటి సరిపోతుది.
అంతే అయినరే ఏం లేదు కరెక్ట్ వాళ్ళంతా వాళ్ళు చేసే వరకు మనం ఏం లేపోదుం హు
పెద్దలు కూడా అంటారు నిద్రలు లేప్తే ఆయుష్ తగ్తుది అనేది ఉ అస అసలు లేపోద్దు. నాకైతే వాళ్ళు ప డుకున్నప్పుడు ఎవరైనా సరే ఎవ్వరైనా లే ఇలా ఐతె మాత్రం మస్తు కోపము వత్తది పండు.
ఊ
తా అన్ని చూసుకుంటూ వస్తున్నారు ఆల్రెడీ మ ఎందుకంటే ముందు వాళ్ళకి తెలిసి ఉండాలి గదా ఇగ పో నాకు పనిచేస్ కొనీయరు అది ఇది అనేది ఏమి ఉండదు ఎందుకంటే ఆమె లేసిందంటే మా అమ్మ ఎత్తుకుని పోతాది. మా నాన్న ఎత్తుకొని పోతాడు. మా ఇంకా వేరే అత్తమ్మ వాళ్ళు ఎత్తుకొని పోతారు. ఆమె నా దగ్గరనే ఉంటది అనేది ఏది ఉండదు. ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటది. ఎక్కడ తింటే అక్కడనే తింటా ఉంటది. కానీ ఉన్నప్పుడు మాత్రం నీను లేపను ఇగ ఎవ్వరినైనా
అంతే బావున్నారా అత్త మామయ్య గిట్ల
నుంచనే ఉన్నారు
పోయిందా అక్క హాస్టల్ కి
ఆ హాస్టల్నే ఉన్నది. అస్సలు ఇయ్యరు అమెకి ఆహా ఆమె చదువు అయిపోయిందాక అసలు ఇయ్యరు
ఆ హాస్టల్లు ఉంటే తెగ మానంగా పంపీయరు.
హ్మ్ అమెకు ఇగ ఇప్పుడు సంవత్సరం అయితాంది. ఇంకొక ఐదు సంవత్సరం కష్టపడాల
ఆ
హ్మ్ కష్టపడితే మ్యాథ్స్
సేవా
హ్మ్
బి ఎస్సీ యా
ఆహా బిసీకి ట్రై చేసింది గాని రాలేదు
అవునా
ఇగ పోతే జి ఎన్ ఎం చేస్తాంది. జిఎన్ఎం చేసినంక పోస్ట్ బి ఎస్సి చేస్
అబ్బా నేను కూడా అదే అనుకున్నా జి ఎం ఎన్
అవునా
ఆ
జి ఎన్ ఎం చేస్తుంది. జిఎన్ఎం అయితున్నాక పోస్ట్ బిఎస్సి చేసి ఇక విదేశాలకే పోతదట.
ఆహా
అయితే పోస్ట్ బి ఎస్సీ చేసిన కూడా ఇక్కడ ఇరవై మూడు ఇరవై ఐదు ఇగ లాస్ట్ ముప్పై అంత పెరిగిన కూడా ముప్ తేకుంటే ఎక్కువున్నదట హ్మ్ భారతదేశం అందుకనే వేరే దేశాలకి చదువుకుంటా ఆ చదువుకుంటా అని ఆమె ఫిక్స్ బామె తోని గట్టి గా అంటందేంది.
ఊహూ ఉన్నానే ఆట్నే
ఆ
అలానే ఏసుకుని
ఆ మా ముగ్గురిట్ల ఆ ముక్క తనే మంచిగా చదువుకొని జాబ్ చేయలి కదా. మా ముఖం తెలిగు ఉంటాను నేను అమ్మా ఇస్తాను
దవిస్తంది అమ్మాయిల
మియక్క
స్థానంటేనేమో విండనివయలేదు మామ్మే విండేస్తుంది మొత్తం అమ్మ
అవునా
ఉమ్
ఉమ్
అక్య టీవీ చుస్తుంది
ఉ మ దూరం ఉన్నా ఆ
అ
మ్యాకక్ దూరంగున్నవా
ఆ వాళ్ళ లోపలనబయట కూర్చున్న
అవున అ మీ పడుతుందిస్ మన్నట కథ అల్లమ్మ అన్నింటికి పంపితదో
ఏమో ఇదేమో నన్ను వాళ్ళ ఇంటికి రామంటుంది నాకేమో రేప మండే రేపే కదా రేప నుంచి కాలేజ్ ఓపెన్ ఉ
ఆ
ఫిబ్రవరికి హాలిడేస్ ఇచ్చినారు కదా వదిన
ఆ
ఇంగిచ్చేసరికి రేపటి నుంచి రమ్మంటున్నారు క్లాస్లు కాకపోయినా సెకండియర్ వాళ్ళ బుక్స్ ఉంటాయి కదా టూ డేస్ అన్నా మీకు అట్లా హెల్ప్ఫుల్ అయితది యూజ్ అయితది రండి అని అంటరు అక్కేమో వాళ్ళ ఇంటికి రమ్మంటరూ నేనేమో రానని చెప్తున్నా
అవున చెప్పపోయినా ఇట్లా మా కళాశాల ఎప్పంది నింద ఆడాడం కుదర్ట్లేదని
చెప్పినా ఏంగాదు ఒక్క వారమయినా ఉడుూరా అని అంటుంది ఈ నా బాధ విల్లకేం తెలుసు
అందర్మగంలో ఉన్నక్కడ అయితు ఉంటు
ఆ చి
మనకు కూడా కొంచెము సరదాగనన్న అనిపియాలి
ఉ ఇన్ని రోజులు సెలవులు వచ్చినాయి ఇన్ని ఉ ఉ యిన్ని రోజులు సెలవులు వచ్చినాయి యిన్ని రోజులు సెలవులు వచ్చినాయి మొన్ననైనా తీసుకొస్తా అయిపోతుండేగా లేదు నా కాలేజీ ఆ ఓపెన్ అయి మంకు వట్టుకొని వస్తుంది ఆమె
అవునా
ఊ
ఇంకేమంటంది మీ అక్క
ఏమనట్లేదు ఇ గదే
ఎందుకొచ్చిందంట ఇయాల
ఆదివారం కదా ఆ సర్లే అంతే ఈ అందరం ఉంటాం కదా అని చెప్ బెశీ
మీ అక్కవాళ్ళు ఇంకా ఇక్కడికి జంట ప్రయాణమంట కదా
అవును గంట వడుతది
ఉ
ఊ మారపల్లి ఓ ఏదో సా అదే ఆ మారపల్లియే
హా
వాళ్ళది
ఆ
ఉహు యే ముందున్న కాలి కూసున్న
ఎం కర్రీ ఎం కురోండుతందమ్మా.
కర్రీ కూర ఎం తెచ్చిండు డాడీ
హుమ్ ఇయ్యాల స్పెస్ హ్ం
స్పెషల్ అంటే ఏమో మల్ల చాపలు తెచ్చిండో చికెన్ తెచ్చిండో మటన్ తెచ్చిండో సులే నేను
అవునా
సులే ఆ
నువు నాన్వెజ్ తింటవా
తింటా అందులో ఏముంది హా చికెన్ తప్ప ఎం తినను
హుమ్ అంత్ తిన్ను మంచిదానీవే
కరీలో అయితే చాపల్ దినను నిసు అది ఏమంటరు దాన్ని అదే తాగుతా చి తింటా
హుమ్ ఆ కోని కోయడానికి ఇచ్చి ఇప్పుడు పిండి తేత్తే ఇంకెప్పుడు చేసుకుంట కూసోవాలె ఇది జేసేలోపే అదత్తది ఇప్ ఇప్పుడు వొచ్చి చాయ వెడుదువు దా సెద్దువు దా
ఊ పెట్కోమను.
బాటిలల్లా నీళ్లు పోసి పెడితే ఎమైదని కోపడతాడు. ఆడు మివిషే ఏంటిని హలోలో
ఆ అదిన
సరేరా ఉంటాయి ఉంటానుంది ఇస్తా
ఆ సర అదిన
అ
సరే మరి